హలో
ఏమైంది ఇందాక కటచేశావ్
చేయల అదే కట్ అయింది ఏం చేస్తున్నారు
ఏమీ లేదు నువ్వు
నేను ఊరకనే ఉన్న
ఆ తిన్నా నువ్వు
ఆ తిన్న
ఆ విజల్ సౌండ్ వస్తుంది వాచ్ మై పోస్తే మన ఏమైనా వేయిస్తారా
అదే చేద్దామని పోస్ట్ దాంట్లో వస్తే అదే చేస్తా
అదేఅంటనా విజిల్ సౌండ్ వస్తుంది
అవును ఇక్కడ విజల్స్ చేస్తున్నారు ఎవరో స్టూడెంట్స్ ఏమైన్నా చేస్తున్నారేమో మరి
హ
ఇంకేంటి విశేషాలు మీక మీకా మీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే ఎప్పుడు
మా కాలేజీలో గ్రాడ్యుయేషన్లు అవన్నీ ఉండవు ఉండు హో
ఫెస్ట్ ఈ నెక్స్ట్ మంత్ అన్నార్ ఇంక్ ఏమో తెలిదు ఏమనుకుంట్ నర్ వెల్ తున్నారా మీరు
రేప్ బా మీర్ రారా
మీరు వస్తే వెల్ ల వెళ్తా లేకపోతే లేదు
నేన్ అంతే మీరు వస్తే వెళ్తా లేకపోతే లేదు
హాఁ
డ్రస్ అన్ని సెట్ అయినాయా మరి మీకు
ఏంటి
హ్మ్ డ్రసేస్ అన్ని సే ఆ హా అవ్ లే
మీకు ఎప్పుడెల్ తవ్ బయటికి వెళ్తే
మీర్ ఎప్పుడంటే అప్ డు
ట్వంటి సిక్స్
ఓకే ఎప్పుడోచ్చినరూ
ఎవరు
మీరు
నిన్న
హుమ్
నువ్వు
సేమ్ ఎగ్జామ్ ఉందిగా ఈరోజు నిన్ననే వచ్చినా
నీ పెళ్ళైన పిల్ల ఏడుంది
ఎవరు ఆహ్ ఆమె మీ ఊర్లోనే ఉంది
మా ఊర్లో ఉందా!
హుమ్
ఆహా ఎప్పుడంటే ఎప్పుడోస్తదట ఈడికి
త్వి క్
ఆహా
రూమ్ సర్ చ్ చేసుకొన్ రూమ్ సెర్ చ్ చేస్ కోవాల్ గా ఇక్కడ ఉండాలంటే రూమ్ లేనింది ఎట్లోస్తారు
అదే అదే హ్మ్ అంటే ముందే చూష్ పెట్టుకోలేదా
చూస్ పెెట్టుకోలేదంటే వాళ్ళ హస్ బెండ్ వచ్చిండంట
ఆహా
పిచ్చి కాకపోతే చూసి పెట్టుకొని ఉంటే
ఆ ఇప్పుడు రావడానికి వస్తుంటుండే
టైజ్ గై యిచుండే
అదే అదే ఎవరో ఫ్రిడ్జ్ గిఫ్ట్ ఇచ్చిరంటా కదా
అది వాళ్ళ ఫ్రెండ్స్ అంటా
అదే అవున్
ఫ్రిడ్జ్ కాదు కూలర్ కూలర్
ఆ కూలర్ ఏదో ఆ అదే మా అన్న అన్నాడు
నాహ అడిగి మరి ఇపి చ్ కున్నాడంట
అవునా ఎందుకట్లా
అంటే వాళ్ళ ఫ్రెండ్సే ఏం కావాలని అడిగింటారు. ఇప్పుడు మనం ఏం కావాలని అడగలా తనని.
ఆ
అట్లా, అడిగింటారు. ఇప్పుడు, ఏటోస్ కరెక్ట్ టైమ్ సమ్మర్ గదిది.
ఆ
కరెక్ట్ సెట్ అయితాది.
అదే అదే.
మ్ అట్లుండాల. ఇంత మంచిగా అడిగి మరి, అయినా వాళ్ళ కూలర్ ఒక తెప్పించడం ఒక్క టేం కాదు. జాబ్ చేస్తున్నారు కాబట్టి, టూ థౌజండ్ ఏసుకున్నా ప్రతి ఒక్కరు, సెట్ అయితది.
ఆ వాళ్ళ ఫ్రెండ్స్ కూడ అందరు జాబ్ లె చేస్తారా?
ఇంగ, అందరూ వాళ్ళే ఉంటారు కద! కొలీగ్స్. అంతే ఉండవచ్చు.
అదే అదే.
మనకు ఆయననే తెలిదింగ ఆవిడెట్ల అవునా!
చెప్తున్నా కదా!
కె
క ఎక్కడికైనా ప్లేసెస్ పోయినావ నువ్ నిన్న మొన్న.
ఎక్కడ పోయినా ఎక్కడ పోలా. డైరక్ట్ హైదరాబాద్ జర్నీ ఏమో. ఏం ఏం లేద్. మీరు?
లేదు పోలే.
అ ఆ. ఎంజాయ్.
గోల్కొండ చాలా బాంది. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేం
మళ్ళీ పోండి. మళ్ళీ పోండి. పోదాం ఈసారి. సరే.
ఆ
అవును, మల్లి అదుందిగా! ఇం
ఏంటిది
సార్ వెట్టిండుగా ట్వంటీ సెవెన్ లాస్ట్ చేటు రిపోర్ట్
ఆ అది ఇప్పుడు ఓకే అయితే, ఇప్పుడు నేను తర్వాత బిజీ అయితా మళ్ళా.
ఓకె
ఆ
నాకు మళ్ళీ, సండే ఇంకొకటి ఉంది మళ్ళీ సా సాటర్డే వస్తారు. మే నువ్వా ఈ కల్ల బిజీ అయిపో
ఏముంది దీంట్లో
మళ్ళీ సండే ఒకటుంది ఎగ్జామ్.
ఆహా
మ్
ఎవరికి?
అక్కకె.
ఆహా
ఆ చెప్పినావా ఎవరు
అక్క
చూద్దాం ఉన్న ఇంట్రెస్ట్
ఒకగానీవే ఉంటావు గదా నువ్వు ఎలాగ
మ్మ్ వస్తదిగా
ఆ పిల్ల వస్తదా
ఆ వచ్చింది హైదరాబాద్కి ఇరో నిన్ననే
మ్మ్
మ్
అదే అదే
అ
మీకున్నారా ఆ రిపోర్ట్ జేష్ నా నువ్వు ఫుల్లు చెగ్ చేయాల్సిందే మనం
ఆ
ఆ రిపోర్ట్ ఆయన చేసే దాంట్లో కోడింగ్ అంతా ఉందా మరి
ఓడింగ్ బ
ఉంటదేమో గా మ్ పోయిన సారి బేటింటిమి అయిన అయిన ఒకటి ఇవాళ్ళ రిఫరెన్స్ పంపించినారు గా దాన్ని బట్టే చేయాలి ఆ దాంట్లో ఉంటే పెట్టాల్సిందె
అదే అదే ఇప్పుడు మనము అది అవుట్ పుట్ లాగుంది గదా అది దీసేది ఒకసారి చూద్దాము ఇప్పుడు బ్యాకెండ్ లోనే గదా అది ఉన్నది ఆ జూపిటర్ లోనే గద ఉన్నది జూపిటర్ల ఇంత ప్రిడిక్షనని పర్సెంటేజ్
ఆ ఆ కోడింగ్ తీసేయాలి.
ఆ కోడింగ్ తీసేసి జుడాలి
తీసేయడం తీసేయడం ఒకటే ఓకే గాని బట్ బై మిస్టేక్ ఏదన్నా బొతే ఇబందయితది గా ఆ తీసేయడం ఈజీ బట్ తర్వాత కు పోతే మొత్తం మళ్ళీ ఇబ్బంది అయి ఒకసారి వాళ్ళనే కన్సల్ట్ అయితే బెటర్
మళ్ళా వాళ్ళు ఏమనకుండా డైరెక్ట్ వచ్చిండ్రు ఆనంటే ఇబ్బంది గాదా
మ్మ్ ఒకసారి వాళ్ళకి మెసేజ్ అయ్యి ఇట్లా మా సార్ వాళ్ళు ఇట్లా అంటున్నారు. ఇది అవు చడం లేదు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు దాని వల్ల మనకు అదేనో కాదని ప్రూఫ్ అనేది ప్రూఫ్ అడుగుతారు గదా కరెక్ట్ ఎందుకు అది కరెక్ట్ అంతా కాకుంటే తప్ప అయి ఇబ్బంది అయితది మళ్ళీ ఎందుకంటే కొన్నిసార్లు థర్టీ ఫైవ్ పర్సెంటే వస్తుంది క్రెడిట్
అదొక్కటే దియమన్నాడు ఇంకేం దియ్యమని చెప్పాలే అవును ఇంకొకటి అది ఫైల్స్ కూడా వంత ఓకా ధంత్లో ఎన్
అ
ఫైల్స్ అదంతా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా అదంతా ఒకద అంట వయాల
ఫ ఫోల్డర్ లో సెట్ చేయాలి వాళ్ళకు అది పోతే ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు కాగాని ఇంట్రెస్ట్ పెట్ట మనాకు ఉన్నామే ఇంట్రెస్ట్ లేనమే
అవును
ఉమ్
అధే కథ హు
అ
ఇంకేంటి ఎక్కడన్నా ఇంటర్న్షిప్స్ ఏమన్నా చేస్తున్నావా
ఆ లే బతే టూ తూర్కి బోత్ వస్తున్నా టూర్ టూర్ అని చెప్పిడా
అధే కథ కానీ వెనకాల ఒక ఫోటోలో చూసిన ఆ ఉగాది శుభా
నేనే అంత గమనించలేగా కానీ ఆయన కరెక్ట్గా దానికి పెడతారు చు మరి ఎప్పుడ మనం బోమా మరి మనం వాటినేట్ ఉంటా మనం కూడా పోతాము తిరగడానికి మనం పెట్టుకుంటామా వర్క్ వర్క్ ఇది ఇదే
ఆహా ఎప్పుడు ఎప్పుడు కూడా పెట్టడం అలా మనం ఈ వర్క్ చెప్పినప్పుడే
అదే అందుకే డౌట్ వచ్చింది నువ వరకు అధేగా
చిన్నపిల్లల బిహేవ్ర్లే
అవును అవును సీష్మిత కూడా కూడా కొంచం సరే ఆమెకి కూడా కొంచెం వర్క్ చెప ఇంకొక ఆమె గ్రూప్ లో
అదే అదే
ల్యాప్టాప్ ఉందిగా ఇంకొక పెళ్లయినా మాకైతే లేదు ల్యాప్‌టాప్ ఆమె ఆమె గుడి ఇప్పుడు ఉంటది ఎందుకు ఉండదు ఆ అవును అట్లా చెప్పు అయన చెస్టు చూడు అధే అంటున్న
ఆ అదే చెప్దం నువ్వు ఒకసారి చెప్పు ఫస్ట్ నువ్ నువ్వు చెప్పు దాని తర్వాత మొత్తం నేన్ చేస్తా సరే కట్ చేస్తున్నాను నేను మళ్ళీ చేస్తా సరేనా కొంచెం
అ సరే అవు